ఆ బాగున్నాను నువ్వు బాగున్నావా
ఆ బాగున్నాను తిన్నారా
ఆ తిన్నా నువ్వు తిన్నావా
ఆ తిన్నాను నేను అప్పుడే
ఏం తిన్నావ్ ఏం చేయలే షాప్ లో కూర్చున్నా ఉరికే
అవునా మీకు షాప్ ఉందా
ఆ ఉంది
ఒకవేళ కస్టమర్స్ వస్తే ఇప్పుడు ఎలా
లేదులే ఇస్తాం అంతే కదా ఆహ ఏం తిన్నావు
ఉప్మా తిన్నా అన్నమాట మీరు
ఆ నేను ముద్ద అవి ఆక్ ఆకుకూర సాంబార్ అంటారు కదా సాంబారు ఎదో అది పులుసు
పులుసు లాగా చేస్తాలే
ఆ అదే
బాగుందా మరి తిన్నారా,
ఆ తిన్నాము ఏం చేస్తున్నావ్
ఏం లేదండి ఫోన్ మాట్లాడతాన్న ఒక మీతో ఇంకా మాట్లాడేస్తున్నాను అనేసి
ఆ అంతేలే
మీ షాప్ లో ఏమేమి అమ్ముతారు
అన్నీ అంటే నార్మల్గా దే ఆ పొద్దున తీస్ సాయంత్రం వరకు ఏమేమి వస్తాయి ఇంటి దగ్గర ఇంట్లో
ఓ ఓ
ఓకే అంటే మామూలుగా షాప్ లో అన్నీ పెడతారు కదా తినేటివి తర్వాత పిండి అంటా మళ్ళీ ఇంకా కురుకురేలు అవన్నీ ప్లక్కర్స్ అంట స్టిక్కర్స్ అవి కూడా అమ్ముతాము
ఓ అవి కూడా అమ్ముతారా
కమ్మలు
ఓ మీరి మీరే మేలు
అవును అది కూడా పెట్టుకున్నాం ఇంకా ఒకేసారి
అవునండి వస్తారా బాగా కస్టమర్స్ అయితే మరి
పర్లేదు వస్తారు అది కాక ఆ మా ఊరు లో ఆ ఇంకా మూడు అంగళ్ళు ఉన్నాయా అది కాక చిన్న ఊరు
అవునా
పర్లేదు వస్తారు అయినా
ఆ అంతే లెండి
ఆ
ఓకే అండీ మరి
ఇంకేంటి ఏడికి పోలేదా ఇంకా బయటికి అట్లా
ఆహా పోలేదన్నమాట ఇంకా సండే మూవికి పోదామ్మని అనుకున్నాం
అవునా మా ఇంటి బంగారం కదా
ఆ మా ఇంటి
ఆ ఈరోజు రిలీజ్ అవుతుంది కదా అది
ఆ నూటా ఇరవై మూడు అంటా టికెట్ మే లే అనేసి ఇంకా
అంతేరే ఇంకా మేలే వన్ ట్వంటీ త్రీ అంటే
ఇంకా సినిమాకిి చూసేసి
ఆ
అదే ఎ స్ ఆర్ షాపింగ్ మాల్ అని ఉండది అక్కడ పో మంచి టాప్స్ తీసుకున్నామానేసి వేరే పిల్లానా ఇంకా అవి చూసి ముందు తీసుకోండి అయితే
ఆఓ
ఇంకా అటు నుంచి తినేసి ఇంకా డిమాటికి పోదాం అనుకుంటున్నాము
అంతేలే మన ఇద్దరం మేలీనాప్పుడు కూడా బాగా దొరికినాయి కదా మంచి మంచి బట్టలు టాప్స్ కానీ శారీస్ కొత్త కలెక్షన్స్ ఏం లేవంతా
లేవా మామూలు పాతా ముందు పై అవే ఉన్నాయి ఇంక మేము శారీస్ టూ హండ్రెడ్ లో ఉంది కాబట్టి ఒక రెండు తీసుకున్నా
ఆ నువ్వు తెచ్చిన సారీ బానే ఉన్నాయి అవి చూసినా కదా
ఆ బానే ఉన్నాయి ఆడ కూడా ఇంకా అవి ఇంకా సేమ్ మోడలే ఉన్నాయి ఏమంటే ఎక్కువ కలర్లు ఉన్నాయి అంతే
ఉ అంతేలే
మోడల్స్ అట్లా ఉన్నాంటే బోటటాండా
ఆ డైలీ యూస్ కి సరిపోతాయీ అంతే అవి
ఆ ఇంకా డైలీ ఉస్ కి సెట్ అయిందానేసేందికా ఉ కుంచబడా
మళ్ళీ ఇంకా డిమాంట్ లో ఒక తినేటివి ఎంత బాగా అన్ని తీసుకొనిచ్చ కుని వచ్చాము కదా ఆరోజు
అవును
ఆ ఆఫర్స్ బాగా ఉన్నాయి
వే
అవునా అయిపోయినాయా
ఉమ్ అయిపోయినాయి తినేసిన నేను ఇ ఆ పెట్ ప్లేట్ పెట్టేన అన్నమాట అన్ని ఒక్కసారి తినే సా ఎందుకు అలవాటు అట్లా ఉ
నాకైతే మా షాపు లో కూర్చున్నాను కానీ ఏం తినవుద్ది కాదు అసలు
అవునా
నమల షాప్ ఉంటే బా తినచ్చ అనుకుంటరుగా చాలా మంది
ఉ నేనైతే ఇంక ఇంకా ఒకవేళ షాపుంటే బాగా తినేసి ఇంక లావయ్
ఊ
ఊ నాకు ఇష్టం అన్నమాట అట్లా బాగ తినడం
ఆ తినాలి జన్స్ ఆ బాగా తిని లావవాలీ ఉ
అవును
ఇంట్లనే మళ్ళీ ఇంట్లనే ఉంటే మళ్ళీ ఫ్యూచర్ ల కష్టం
ఆ
ఓ
ఊ
ఇకేంటండి విశేషాలు
మీరే చెప్పాలి
ఊ
ని నైటైది గా మగూ కొదిగా బా వేసింది అదే పని గాని వాళ్ళు వచ్చారా వాళ్ళు ఇంకా ఈరోజు తూరన్నా రేపన్న పోదామనింది ఇంకా నిన్న నా ఊ ఉన్నట్టుండే ఐదెండ్ల కాడ ఫోన్ చేసి
ఆ
అదే ఇంక పోదామంది
ఊ
అంటే ఇంకా మళ్ళీ ఈ రోజు రేపు ఏం వర్క్ ఉంటుందో నిన్నేం లేదు ఇంక పోదామనింది వెళ్ళా అము
ఆ
కాకపోతే షాప్స్ అన్నీ అది ఒకటి అదే పనిగానే వెళ్ళి అది క్లోజ్ చేసిండ్రనమాట
అయ్యో తే ఆద్ తినే గాని వెళ్తే అది క్లోజ్ ఉంటాయి ఎట్లనో అయిపోతది కదా వెళ్ళి వేస్ట్ అనిపిస్తది
దగ్గర చూద్దామంటే అన్ని ఎక్కువ రేటు ఉన్నాయా
ఆ
అవి ఒకచోటేమో వడలు తినేసి
ఆ పోనీలే ఏదో ఆటి తిన్నారు కదా
ఆ అంతే
పైనందుకన్న
పోయినందుకు నిజం
ఊ
ఊ
మళ్ళీ వచ్చేసారా తొందరగానే
మళ్లి నా ఆ వచ్చేసాము ఒక ఏడున్నర అయ్యుండ తెలుసా బస్సుల్ చికలేదా అంటే ఒక చెట్టు దగ్గర మామూలుగా నిలపెడతారనమాట అడ చాల చెప్పి వెయిట్ చేసినామా రాలేదని వెళ్ళిపోదండి అప్పుడు బస్సు మధ్యలో వచ్చింది ఇంకా అదంతా నడిచి వెళ్ళ కదా ఇంకా బస్ స్టాపుకి పోయి ఎక్కి తరకి లేట్ అయిపోయింద
అయ్యో ముందే వెళ్ళిపోయింటే సరిపోయిండేది
ఆహా లేదండి ఆడే ఇంకా కొద్దిసేపు వెయిట్ చేసింటే అప్పుడు వచ్చింది రెండు బస్సులు పాయా
అయ్యో
న్నా పిల్లలకి
ఆ
ఇంకేమో లే మళ్ళీ లేట్ అయిపోతుంది లే అనేసి వెళ్ళింటే అట్లా అయిపోయింది నిన్న టైమ్ బాలేదనమాట
అవున అదే కొన్ని కొన్ని సార్లు చెప్పలేము
ఆ చెప్పలేం కొన్నిసార్లు మీరు బాగా ఎంజాయ్ చేస్తున్నార ఇంటికి వెళ్ళి
ఏమో ఏదో అట్లా మామూలే కదా ఇంట్లో ఉంటే ఇంకా
ఆ
పీజీలో ఉంటే తొందరగా లేసేస్త ఆహా పీజీలో ఉంటే లేట్గా లేస్తాను నేను ఇంటి దగ్గరకు వస్తే తొందరగా లే లేసేస్త అంటే అమ్మ పనికి పోతుందా ఆ మళ్ళీ ఇంకా వంట చేయాలి అమ్మకి లేట్ అయిపోతది అనేసి అమ్మ వంట చేసాంటే అట్లా హెల్ప్ చేస్తా నేను
ఓ ఇంగ మామూలుగా ఒకవేళ ఆ పనికి పోతే అమ్మ షాపు అప్పుడు క్లోజ్ చేయాలి అ
అంటే మా తమ్ముడు ఇంటి దగ్గర ఉన్నాడు కాబట్టి వాడు ఆ అప్పుడు నుంచి పోతాంది మా అమ్మ ఆ మేమిద్దరం లేకపోతే ఆ షాప్ లో ఉంటుంది
అవునా అంతే లేండి ఏం పనికి వెళ్తారు అమ్మ
ఆ అదే కాంక్రీట్
అవునా
ఆ ఈ మధ్య పోతంది మా అమ్మ ఇలాగో మాకు హాలిడేస్ కదా ఇంకా ఇంట్లో కూర్చొని ఏం చేయాలి కనీసం ఇప్పుడు పడుగ వస్తది మాకు పెద్ద పండగ నెక్స్ట్ మంత్ లో ఇంకా రిలేటివ్ ఆ రిలేటివ్స్ చాలా మంది అందరు వస్తారు ఆ పె పెండలు వేపిస్తారు ఆ అది గో అది గొర్రె అంటారు కదా ఒకటి రెండు గొట్టాల గొర్రెలు
అవునా ఓ ఇయితే బా గ్రాండ్
అవును ఆ రిలేటివ్స్ చాలా మంది వస్తారా వాళ్ళకి అంత తినేకి పెట్టేకి చేసేకి అంతా చాలా అయిపోతుంది ఇంకా అప్పటికి ఎన్ని ఖర్చులు అయితాయో అప్పుడు
బాగా గ్రాండ్ గా చేస్తారేమో కదా
ఆ చేస్తాము మీరు రండి తినేసి పోధురంట
ఆ
తినేసి పోదురంటా నువు రా
ఆ వస్తానులేండి హు
బాగా చేసుకుంటా నేను
బాచేస్తుంటారా మీరు ఉమ్ డ్రెస్సు అది సెట్ అయ్యిందా
డ్రస్సా
ఉ
ఏది
అదే అమ్మ ఏమన్నారు అది డ్రస్ కొద్దిగా వచ్చింటే కుట్టి పిచ్చుకున్నాం కదా. ఆ
మనం తీసుకొని వచ్చిండేదా ఎస్ ఆర్ షాపింగ్ మాల్ నుంచి.
ఆహా అది కాదు మామూలు బుక్ చేసావే అది
అదా ఏమన్లేదు బాగుంది అనింది
అవునా
టైట్గా ఉంది టైట్గా ఫిట్ చేపిచుకున్నావ్ అంటే లేదు లేదు వేసుకొని చూసినా సరిపోయింది అని చెప్పినా.
అవున్లే అట్లుంటేనే మళ్ళీ లూస్ ఉంటే బాగుండదు.
అవును
మరి అంత టైట్ కాదు కొద్దిగా అట్లా బాగా ఉంటే బాగ్ కనపడి ఇస్తుంది
ఆ ఇంగ పండగప్పుడే యేస్కునేది
పండగప్పుడు వేసుకుంటా ఉ
బాగుంటాయి కుర్తా సెట్లు అలాంటివి వేసుకొనికి ఫెస్టివల్స్ అప్పుడు
మూడు అట్లా వస్తాయి కదా ఉ నేను మొన్న ఒకటి ఆర్డర్ చేసింటా
ఆ అవునా సరేలే అయితే ఆ ఆ బాయ్ ఉ ఉ